హలో..
హలో..
ఆ నమస్కారం అండి.
నమస్కారం అండి.
ఎలా ఉన్నారు బాగున్నార
అవునండి. బాగునం
ఆ బాగున్నం లంచ్ చేశారండి
ఆ ఇంకా జెయలేదండి
ఆహా ఎందుకు లేట్ అయిపోయింది
ఆ మార్నింగ్ దినేసాం అండి
ఆ ఇపుడుందినాలేే
ఆ ఇప్పుడు తినలేదండి
అ అచ్చ ఎందుకు ఫ్రైడేయాన్యా నమాజ్ జెసుకున్నా
లేదండి ఇప్పుడు ముహ్రం గదా ఈరోజు. అయితే మేము ఈ రోజు వంట జెయమండి.
అచ్చహా
అయితే మధ్యాహ్నం వరకు అవునండి ఆ బాగున్నామన్డి
ఉహుమ్ ఎవరండి మాట్లాడేది
మా ఆయన్నే గారండి మా ట్యాబ్లెట్స్.
మ్ అచ్చే ఏంటి ప్రెగ్నెన్సన్డి మీరు అ చ్చ చ్చా ఆహ ఇప్పుడేన్ని మంతన్డి.
ఇప్పుడు ఆవ్ ఫోర్ ఫోరండి
మ్ మరి తెప్పించ్కోద్దామ్మ లేక్పోతే ఐరన్ కాల్షియం గోళీలు మన మంచిగు మందులిస్తానండి. ప్పుడు గవర్నమెంట్లో తీస్కొచ్చుకోవాలే
ఉ మార్నింగ్ ఉదప్రము రా
ఆ
సుబ్బా
హలో
అన్నా
హలో
ఆ చెప్పన్డండి
మంచి ట్యాబ్లెట్స్ మన ఆ
ఆ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లన్డి
ఆ అవునండి మంచి టాబ్లెట్స్ ఇస్తన్రు మంచి మంచి లోనవే ఏస్కుంటార్ బయటటికి ఆ ఆ ఆమ్ బాగుండది ఈ దీంతోనైతే వేరే బ్లేడ్ పెరుగుతది. బాబు పెరుగుతడని, నువ్వే గోరి ఎల్లింట్రండి మా దగ్గర అక్కడ. మా దగ్గర హాస్పిటల్లో అవును
తెప్పియద్దంటార
ఆ ఇప్పుడు చెప్పించుకోండి ఇగ మీరిగ నేన్ జేప్పకనే ఒక్సారి మల్లొకసరికి హాస్. అక్కడికేళ్ళినప్పుడు అడగండి, మేడంనక్కడ ఉన్న మేడంన్నీ ఆయనను అక్కడే తింటే. హామ్ అక్కడైరన్ మనకు మంచిగా పన్ జేస్తాయి, టాబ్లెట్స్ ఆ.
ఇక మ్, మ్ నాకు ఇప్పుడు ఇచ్చేది కూడా తప్ ఫౌలిక్ యసిడున్ది.
మ్ ఆ కోలిక్ ఆసిటీంత ముందు కూడా మనకు దొరుకుతుండే ఇప్పుడు కోలిక్యాసిడ్ దొరుకుతలేదు
ఆ పొలిక్యసిడు ఒకటి ఉంది మధ్యాహ్నంది ఆ మార్నింగ్ దేమో. ఫ్యాన్ట లాగా ఉంది అసిడిటీ కాక్కపోతే
అచ్చ ఆహా
గ్యాస్ ప్రాబ్లమ్ది ఒకటున్ది అవునం ఒకటేమో. బేబీ బేబీది ఉన్దండి పెరుగుత
మరి ఐరన్న్కి ఇవ్వాలేదా మీకు
ఆ ఐరానివ్వాలే మరి
మరి మీరిప్పుడు తెచ్చేస్కోవాలే ఇంకా, బాబు పెరిగిన కొద్ది నీకు ఆ బ్లేడ్డు తక్కువైతది కదా?
ఆ మరి ఈ మూడే ఇచ్చిండ్రు యవై ఈ నెలనే మూడిచిన్డ్రు లేకపో తే ఇంతక ముందు ఒకటి పోలిక్యసిడ్ ఒక్కటే ఇచ్చిన్డ్రు
టె మీరిప్పుడు ఏం జేయండి, మీరు ఇప్పుడు మీ అంగన్వాడీ దెగ్గర మీ ఆశాలున్నారా ఎవరన్నా? ఆ, ఆ, అవాళ్ళ త్రోతోనె మంచి డాక్టర్ దెగ్గర్కి వెళ్ళండి. వాళ్లు టాబ్లెట్స్ రాసి మీరు గి తింటన్నమ్ అంటే బ్లడ్ తక్కువ మల్ల తర్వాత తక్కువ గాకుంటడున్టది. ఇప్పట్నుండిమ్ ఐరన్
అవునండి నేన్నదే జూస్స్తున్నానండి, ఇగ ఈ నెల నుంచి ఐదు వడ్. టయా ఐదు వరకు ఇక్కడ జూపించుకుంటాను
బాబు ఎంత గ్యాబు బాబా పాపా
ఆ ఫస్ట్ ఆ
ఉ ఆ
ఫస్ట్ పాప నండి
పాప మంచి ఆ మంచిగ గ్యాబ్ ఉంది ఇద్దరి మధ్యలో
అవునండి
ఊ మంచిగుంటారు
అ ఇగ అదే చూస్తున్నానండి ఇప్పుడు ఫోర్ మంత్ నార్మలేనండి
ఉ ఆ మంచివాళ్ళు మీరు మరి
అవునా అండి
సహకరించిర్రు మరి మీ మీ మమ్మీకి మీ డాడీకి మీ అత్తమ్మోళ్ళకి అందరికీ
అందరికీ ఈసారి కూడా అట్లనే కావాలని కొరు
అవుతారు మనం వెయిట్ చెయ్యాలి ముందు నార్మల్ అయినా వాళ్ళ
హుమ్మ్
అదేనండి ఇప్పుడు అదే చూస్తున్నానండి ఊ మన గవర్నమెంట్ హాస్ప్ స్పిటల్ లో కూడా మేడం మంచిదే ఉందండి నేను మొన్న పోయినానండి
ఆ
పోయం ఒక పేషెంట్ తో పోయినా నా ఫ్రెండ్ ఉంది ఆమె వెళ్తే ఆమె మంచిగానే చూసిందండి మంచిగా మాట్లాడింది
మాట్లాడండి ఉమ్ మీరు అడిగర్రా మరి నేను ఇట్లా ప్రెగ్నెన్సీ అయినా మేడం మరి నా
డి అదే నేను ఏం ఫైల్స్ తీసుకువెళ్ళలే గవర్నమెంట్ ది
ఆ ఈసారి వెళ్తే అడుగుతా అనే చూస్తున్నానండి
చూడండి మరొకసారి అడగండి ఎందుకంటే ఇప్పటి నుండి మనం కూడా ప్రిపేర్ అయితే
అవునండి ఆమె డైడ్ కూడా రాసిస్తుందండి ఈ నెలలో మీరు ఈ తినాలి ఆ ఇది తింటే మీకు ఈ బాబుకి ఇది పెరుగుతాదని కూడా ఎక్స్
చెప్తే చేస్తున్నారు అట్లా అట్లాంటప్పుడు ఆమె ఏ రోజుంటదో తెలుసు కొని ఎళ్ళండ
ఆ అదేనండి కానీ ఆమె ప్రతీ వీక్ ఉండదట అండి
ఆ ఉండరు
కీ ఒకడు ఒకడుంటాడట
ఒకరు టూ వీక్ ఒకరు ఉంటారు అన్నట అందుకే అది ఏ వీకులో ఎప్ ప్పుడుంటారో తెలుసుకుని వెళ్ళాలి
అవునండి ఈ ఈ డాక్టర్ పేరేం ఆ అరుణ డాక్టర్ అన్నదండి
అరుణ డా మీ మరి అంగన్వాడీ సెంటర్లో పేరు ఎక్కిచ్చారండి మరి
అవునండి ఎక్కిచ్చామండి అవునండి తున్నారండి నాకి
మరి ఉ ఇట్లా ప్రు గుడ్డు పెడతరా అండి మరి
ఆ ఒక నెల పెట్టారండి మూడు నెలకి రెజిస్టర్ అయితారు కదా ఒక నెలనే ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నాలుగే కదా ఆ పాలు లేదండి గుడ్లు ఇగ మహరం ఉంది కదా అయితే మేము తీసుకోలే
ఆ
పాలు బియ్యం
ఆ
ఇత్తారండి
బియ్యం కూడ ఇస్తార మీకు
ఆ ఈ సారీ ఇచ్చారు ఇంతకు ముందు ఇయ్యలేదండి ఈ సారీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అయితే వంట చేయలేదని మూడు కిలోలు బియ్యం ఆ మూడు డబ్బల పాలు ఇస్తరండి గుడ్లు ముప్పై గుడ్లు ఇస్తారన్నారు అయితే మ మా అత్తమ్మగారు ఇప్పుడు అద్ద అన్నారు అవునండి
అచ్చ అచ్చ
ఇప్పుడు వద్ద అన్నారు అయితే మేము ఈ అయినంక బోరం పాపకి బందట కదా అండి
ఎందుకు మూడు స్కూల్ వెళ్తేలేరు కదా ఆమె అచ్చ గుడ్లు బంద్ అక్కడ పోతే ఒక
ఓ అక్కడ పోతేనే ఒక గుడ్డు ఇంటికి ఫస్ట్ రెండు సంవత్సరం వరకు ఇచ్చారండి ఇప్పుడు బడికి పంపుతేనే గుడ్డు ఇస్తారు అన్నారు
అట్లా కూడ ఉంటదా వాళ్ళ దగ్గర
అవునండి ఉంటరు వాళ్ళకి కూడ ఇప్పుడు ఆన్లైన్ వర్క్ అయిందట కదాండి ఫస్ట్ రా రాస్తుండే ఆటా
మీ అంగన్వాడీ మంచిద పాపం
అవునండి టీచర్ మంచిదండి మాకు పోకుండ కూ లేకపోతే ఏదైనా పండుగలు అవి ఇవి అ కూడ పాల డబ్బా ఒకటి ఇస్తారండి మా కాలనీలో అందరినీ పంచ ఆ ఇయలే మరి ఈ మహరం పండగ రంజాన్కి ఇచ్చారు ఆ రంజాన్ క ఇస్తారండి బక్రీద్ కూడ ఇయ్యారు రంజాన్ పండగ ఈ అందరినీ పెడతారండి అవును ఒకటి ఒకటి
మంచిదండి ఇప్పుడు ఆమెనే వచ్చింది ఇంతాక ముందు సర్వే నడుస్తుందట కదా
అంగనవాడి టీచర్లు చేస్తార
ఆ అంగన్వాడ టీచర్ ఒక ఆయనెమో మున్సిపల్ ఆయనే ఇంకో ఆర్ వినండి
ఎవరు అచ్చ మీ ఏరియాకి
ఆ
ఆ
ముగ్గురు వచ్చి ఫార్మ్స్ ఇచ్చి వెళ్ళారండి వాళ్ళని అడుగుతే మీ అంగన్ వాడి టీచర్ని అడగం అన్నారు మా అంగన్వాడి టీచర్ ఏమో మీరు నింపండి నేను అచ్చి తీసుకుంటా అంటుంది ఎట్లా నింపాలో అం టే కూడా నేను చెప్తా నేను ఫోటో పంపిస్తా అంటుందండి
ఆహా మరి ఎట్లా నింపాలో అ ర్థం కావటం లేదు
ఉమ్మ్ అవునండి ఇగ మా అంగన్వాడి టీ చర్ ఏమో మా మావయ్య కొడుకు ఉన్నారు కదా అక్కడ వెళ్ళండి అన్నారు ఒక్కడి అంతే నింపిస్తారంండి ఎవరై
ఎవరి మామ కొడుకు మీ మా
మా మావయ్య కొడుకు నింపితాడు అంటుందండి
అచ్చచ్చచ్చ మీ మామయ్య కొడుకు నింపుతారు వెళ్ళండి అని చెప్పిరా ఒక్కరి సామ్ నింపుతారు ముగ్గురు నలుగురి ఉంటే
అదే మరి ఇప్పుడు మాదే ముగ్గురు వీళ్ళది ముగ్గురు ఆరు ఫామ్స్ ఉన్నాయండి
అవును మరి
ఉమ్మ్ మా ఆడిబిడ్డది కూడా ఇక్కడనే వస్తాయి
ఆ నలుగురు
ఆ అదే ఇగ వీళ్ళు ముగ్గురు ఉన్నారు మేము ఆ తమ్ములు ఇద్దరు నేనువా మేము ముగ్గురమున్నాం
స ఆ హా
ఎవరైనా ఆరు ఆరు నేన్ తీస్
ఎవరు నింపరు చెప్పారే మరి ఆమెకు
అదే చెప్పిన
ఆ
అయితే ఆ చుద్దాం ఆగు అని జల్దీ జల్దీ పోతంది మరి
ఆ ఫామ్ ఇచ్చి ఎళ్ళిపోయి గవచ్చు
ఆ ఫామ్స్ ఇచ్చి ఎలారు
తే మా ఏరియాకి అయితే ఇంకేం రాలే మరి సర్వేకు ఆ మా మనమరాళ్ళు కూడా ఉంది కాని వాళ్లు సరిగా మకైతే అంగన్వాడి ఎం గుడ్లు పెట్టదు సరిగా ఎప్పుడు ఒకసారి కోడి తెస్తాది
ఆ
కతే బియ్యం కూడా ఫుడ్ కూడా పెట్టారు
అవునాండి ఆ మీరు ఫుడ్ తీసుకోకపో తే మరి బియ్యమే ఇస్తుంది కదా అండి ఎవరైనా వంట చేస్తే వం ట తీసుకెళ్ళ తుందండి మా అంగన్వాడీ టీచర్
ఏ పిల్లలకు కూడా పెడతారా అ
పిల్లలు లేదండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి
ప్రెగ్నెన్సీ వాళ్ళక పిల్లలైతే మా పాప వన్ అండ్ హాఫ్
పిల్లకి హా బడిలో పంపిస్తేనే ఇగ వాళ్ళు తినాలా తినద్దా వాళ్ళ ఇష్టం ఇగ
ఆహా అన్నన్లే ఆ వన్ అండ్ హాఫ్ ఇయరాలు మా పాపకు
అవునాండి చాలా చిన్న పిల్లనే నదా
ఆ చాలా చిన్న పిల్లనే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గాని
పాలు గుడ్లు ఇస్తదా
ఆ పాలు పాలు లేదు
పాలు కూడా ఆ
ఆ గుడ్లు సత్తుపిండి మా గుండు తిన్నది సత్తు పిండి గుడ్లు తింటది గుడ్ గుడ్లు తింటది ఉడ్క బెడితే
ఆహా
ఆ
మా పాప కూడా తిన్నప్పుడు తింటుండే అండి
అచ్చ ఆహా
కానీ ఇప్పుడు ఎట్లా పెరుగుతుందో అన్నం అన్నం లేదు ఏమి లేదండి వుగార్
సరే అండి మీతో సరే అండి మీతోని మాట్లాడినందుకు ధన్యవాదాలు మీరు నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ
అ